హలో హలో హలో ఊ తిన్నావా
ఆ తిన్న తిన్న ఇంకా ఏంది మరి ప్రా మాట్లాడాలా టై
ఆ
పజా
ఆ
డబ్బుల కోసము వస్త తెలుసు ఏం మాట్లాడద్దు పర్సనల్ గురించికూడ ఏం మాట్లాడద్దు. నీక్ తెలిసిన ప్లేసెస్గా ఏమన్నా ఉంటే చెప్పు విందం అంతే నువ్వు చెప్పు నేను చెప్తాను. కొన్ చెప్పు అంత
మాట్లాడినావా
కాలు మాట్లాడింది చూసి మాట్లాడినా ఒక నిమిషం ఉండు హలో
ఆ
ఆ చెప్పు
తిన్నావా
తిన్న తిన్న నువ్వు
తిన్నా ఏ తిన్నావు
హ్మ్మ్ అన్నము సాంబార్ రసం
కాకరాకాయ సేదులేద
సాంబార్ రసం అంటే సొరకాయ అంటావు
కాకరకాయ సేదులేదా అన్నన్
కాకరకాయ సేదెందుకు ఉంటది
చేదే కదండి అది
నేన్ తిన్నది కాకరకాయ కాదురా సాంబార్
రావా
ఏ చోటోడ
ప రేపోస్తావా బడికి
బడికి రానయ్య
ఏ
ఆళ్ళు అ ఆ ఇ ఈ లు చెప్పకుండా ఏ బీ సి డీ లు చెప్తున్నారు నాకు ఏ బీ సి డీ రావు
షేట్
ఇంగ రోండెక్కం జెప్పంటున్నారు రోండెక్కం రాదే
అవునా ఎ ఎక్కి చెప్పాలేమో అద్ద చేస్తా ఉన్నాం
ఎక్కిన ఎక్కి తొక్కితే మళ్ళీ ప్రాబ్లం అయిపోతదేమో
హ్మ్మ్
హ్మ్మ్ చెప్పు
మీ పిల్ల ఎట్లుంది
ఎవరు నా పిల్ల ఎవరు బ్రో
ఏ ఎవరో రు ఉంటారు కదా ఇప్పుడు లిస్ట్ లో ఎవరో ఒకరు కన్ఫర్మ్ అయింటారు కదా
స్వీట్ స్వీట్ లిస్ట్ పోయింది
అయ్యోయో అది ట్రూలవ్ అంటే ఎప్పుడు గొడవ బడుత్
అంత సీన్ లేదు బ్రో ఈసారి చాలా సీరియస్ అయిపోయింది నీకు మాటర్ నన్నీ ఈరోజు జడ్జ్ చేసినంటే ఒక మని మొఖం మీద బ్లాక్ చేసి పడేసిన బ్లాక్ చేసి పడేసినాను వాడ్ని సరే చూసుకో దిస్ ఈస్ నాట్ ఫేర్ ఈ సారి అసలు నేనే బ్లాక్ చేసానంటే ఇంగసలు
ఏముంది ఫిఫ్త్ ఇయర్ అయ్యేలో మళ్ళా మ మాట్లాడుకుం
లేదు లేదు థిస్ ఇస్ దా పర్మనెంట్ బ్లాక్ అనమాట సరే చూసుకో ఆల్రెడీ నేను ఫేర్ వల్ రావడదని ఫిక్స్ నేను అన్ని ఫిక్స్ అయ్యను ఇంకా
ఎవరు చేస్తారని ఇంతకీ ఎవరు చేయ్యరు అక్కడ
అనుకున్నాం కానీ మనకి గిర్ర
నేను లేనా నేను లేనా చెడగొట్టేకయా
ఎవరెంత చెప్పినామనో గగిరశేఖర్ సార్ చేయండమ అంటాడు లాస్ట్ వాళ్ళకి కాలేజ లో కాలేజ్ లో లాస్ట్ ఫెస్టివల్ దానిన్నా చేయ లాస్ట్ ప్రోగ్రామ్ ఒక మంచి ఎండింగ్ ఇయాండీ మీకు ఎంతన్నా కూడా వాళ్ళ కన్నా ఒకటి ఉంటుంది కదా అప్పమని చెప్పేసి ఈ రోజు చెప్తాలే
నేను లేనా చెడ చెడగట్టాకి టెన్షన్ పడాకలే ఖచ్చితంగా నేను లే నేను ఎప్పుడో ఫిక్స్ అయిపోయినా చెడ కొడదామని
ఇస్తార రా నైంటటీ పర్సెంట్ ఇస్తార
నేనున్నా కదా మా హూన టెన్షన్ పడ ఒకరా నేను ఉన్నా కదా నేను చూసుకుంటా ఆ
మార్నింగ్ రిజర్వ్ అంటే ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ వెళ్ళిపోతా నేను అసలు నైన్టీ నైన్ ఇ నైన్ పర్సెట్ రడి ఫిక్స్ అయిపోయిన అప్పుడే నేను
ఆ నేను ఉన్నా కదా టెన్షన్ పడాకు
మ్మ్
ఆ విషయంలో ఎప్పుడో క్లారిటీ వచ్చింది నాకు
ఏం చేయకూడదనే వాల్ చేసే షో తట్టుకోలే
అందుకే అదే అదిద్దా మెయిన్ రీజన్
మ్మ్
ఎందుకే ఆ నే
ఏదో వాళ్ళకి వాలకి వాని కోసమే జూనియర్లు పార్టీ ఇస్తానంటే రేంజ్ లో కటింగ్ ఇతరు ఆడ మల్ల
ఖచ్చితంగా ఆ అప్పుడు చూడలేం లేబ్బా వాళ్ళవి యాక్షన్లు మ్మ్ ఇకేం
చెపాల్ బ్రో
ఏమున్నాయి ఇగా ఏం లెవ్ నార్మల్
ఆ
ఉం
నుష్షు తో కూడా మాట్లాడలే మామూలు అయితే నుష్ ఇ మళ్ళీ నిన్న మాట్లాడింది నస్సు అట్ల కాదబ్బా నుష్ కి స్నేహా చాలా డిఫరెన్స్ ఉంది ఇప్పుడు నుష్ ఇప్పుడు ఇంతముందు రాకంగా ఇప్పుడు వచ్చి చాలా డిఫరెన్స్ ఉండే
మెచ్యుర్ అయింద
నుష్ ఎట్లా అంటే నేను మాట్లాడకపోయినా కూడా అట్లీస్ట్ ట్రై చేస్తుంటది న గెలికే దానికి మాట్లాడిచ్చే దానికి ట్ర చేస్తస్తుంటది వీళ్ళు అట్ట కాదు అస్సలు మాట్లాడదు ఇంకా ఎక్కువ మాట్లాడుతే దానికి దూరం పెడుతది నాకు నచ్చలేదు వదిలేసిన బ్రో ప్రస్తుతానికైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే
ఆ
దా పినై ఓపు నాగెందుకు
ఆన్లైన్
మన పర్సనల్స్ అని మాట్లాడితే కూడా సున్నా పెడతడు నాకు
లే లే అ మరి
చెప్పు
ఏమో అబ్బా చెప్పాలి
ఉం ఇంత టైమయింది
అవును మర్చిపోయినా చేసుకోలే ఊరిని ఆరు నిమిషమప్ప
ఒకటి నిముషం ఉండు ఉం హలో
ఆ ఆ
ఏం లేదు బుజి బో బోల్
ఏ మున్నా అబ్బా మాముూలు
రోజు నవీన్ గాడు రాలేదనమాట అంటే వచ్చినాడు మధ్యలో వెళ్ళిపోయినాడు పనుందని చెప్పి లక్కులో ఎవరోవచ్చుటరాని చెప్పి ఆ వాళ్ళతో పాటు వచ్చేసి మా ఆరు గురకు నేను వచ్చి తీసిపోతాలే మళ్ళా నిన్న అని చెప్పారు
ఉం
నా వాడసలు ఊరే ఒక్క రోజున నిన్న నేను ఇప్పుడు నాకు వంశీ కి మాట్లాడలేవు కానీ వంశీ ఎక్కించుకోరా అన్నప్పుడు ఎక్కించుకుంటాడు అసలు వాడే అడుక్కోకుండా కూడా ఎక్కించుకొని పోతాడు ఒకసారి ఎవరుని ఎప్పినగూడ
ఉం అవును
ఇప్పుడు భారతిబృం ఎట్లా నా కొడుకులు నిన్న అడిగి నిన్న నిన్న నిన్న కూడా మొన్నన వచ్చేసారు అట్లే అనుకుంట నవిన్ గాడు రాలేదు కదా ఆ రోజు ఇంకా సరే వందంటలో వచ్చేద్దాంలే మీదాంట్లో వచ్చిద్దంలే సరిపోతుంది లే అని ఎక్కినానమాట వచ్చినప్పుడు ఎక్కుతే దాని ఏ వానెక్కడు పుట్ పూర్వతాల నుంచి నన్ను ఎత్కొచ్చుకొని మళ్ళీ నన్ను తిట్టిిటి తిట్టి తిట్టి తిత్ పెడతాంతే ఊరు టాపిక్లు టాపిక్లు ఫస్ట్ చ్చేంది ఉగాదికి నాకేమి లేదా చెప్ ఇప్పుడ ఇచ్చినవార అని చెప్పి డ్రైమ్ ఊరుకుంటాడు దాని భరత్ గాడు తగులుకుంటాడు ఉగాదికి ఏమి లే ఏమి పంపించావ్ అని చెప్పి ఇంకోసారి ఒచ్చేసి బండ్ల ఉన్నప్పుడు నువ్ అన్ లేదా సరే తెప్పిచుకో ఉగాది పార్టీయాలంట ఆళ్లకు
ఆ
ఏందో వాళ్ళ బాధ వాళ్ళ అర్థ కాదు వాల్ ఇద్దరు కలిత ఊరుకుంటార నాకు అర్థ కాదుది ఇంకోటి ఏంది నువ్వు బండి తెచ్చినప్పుడు అసలు మమ్మల్ని ఒక్కసారి దేకినావా అంటాడు ఒరే నే బండి తెచ్చినడు నేనే ఎత్తను కదా రా ఫంక్షన్స్ అప్ ఏమో హాస్పిటల్లు రూమ్ తప్ప నేనడికి నేన్ దాంట్లో ఒంది నీకు తెలుసేదా హాస్పిటల్ లో అంత పాడి పోదుమా ఓసారి బండ్ వేసుకొని నేను అట్లానంటే అట్ అట్లీస్ట్ మమ్మల్ని ద దక్కినారా బయటకనే పిచిన అ టీ రా పలిచినార అంటాడు అంతేలే నీ బండ్లేనపుడు ఇగ అదీదని ఓ ఓను చంపినార నం టార్చర్ నాకయితే అప్పుడు అందుకేం ఒకసారి కూడదని చెప్పి ఇగ ఆటో కొద్దిగా ఆటో ఆట ఎక్కేసి మీర్ ఆటో ఎక్క వచ్చేసయ్ అన్న ఒద్దు రా సామి వాళ బాధ పట్టుకున్న చచ్చిపోత నేను ఊ
అ ఆ అ
తట్టుకోలేకపోతున్నా వాళ్ళిద్దరు కలిస సోది నా కొడుకులు మ నిన్నట్లే నిన్న నిన్న ముఖం మీద తిప్పినాయి భరత్గానినకి అయితే అరే ఏంది తెలియదురా వాడు నాకు జూనియర్ లో ఒక జూనియర్ లో ఒక అబ్బాయి తెలుసు కదా నాకు బాను అనేసి ఒకరు తెలుసు అనమాట
ఆ
తెలుస అంటే మా ఊరని చెప్పిన అనమాట
అవును తాడి పాత్ర ఆవును
డు మా ఊరోడు అంటే ఇదే సుధ నువ్ అన్ని డిఫరెన్స్ చూపిస్తుంటారు సుధ మీ ఊరోళ్ళు మీ క్యాస్ట్ ఓళ్ళు అరనాడా క్యాస్ట్ గురించి నుమ క్యాస్ట్ గురించి నువ్ మాట్ ట్లాడోద్దు అన్నా అది ఒకటే మాటే
ఉహ్
మాట్లాడితే వినే స్స్టేజ్ లో మేం లేము ఏవడుకి ఎంత మాత్ర అందరికి తెల్సు ఉ కథలు మింగమాకూ
హూ
అది పెద్ద గొడవ అంత గట్టి గట్టిగ అరుసుకున్నాంమరి చాన్ సేపు అడ రూమ్ల గిన మళ్ళీ ఈ రోజు మళ్ళీ ఈ రోజు పొద్దున మాట్లాడుతున్నాడు ఏంటి ప్రశాంత తీసుకోవారంటే తీసుకోనన్నాడు ఇప్పుడు చెప్పురా ఆ క్యాష్ట్ గురించి అంటునాడు అంటే నువ్ కాస్ట్ గురించి అడుగుతవ్ క్యాస్ట్ మ్యాటర్ రాదు అంటడు కద గట్టి గట్టిగ అరుస్తుండు నేను గట్టిగ అరిచిన మంచిగా మధ్యల వస్తుతుంటే మాకుమ్ చెప్పిన మందు ముసల్ది గమ్మున ఉకుందీ
ఆ
ఇంకోటిచ్చి మధ్యలో దగ్గర పోయి చెప్పాడు నేను ఎంత వరకు నీ మనకి మన మనకి మనం చూస్కో పక్కన నీళ్ళని ఇన్వాల్వ్ చేయకు నువ్ అవసరమ నీకా భారత్ గాని మొఖం మీద్ తిట్టా గమ్మున అయిపోయినాడు తిప్పకుండా మలో దగ్గర
ఎప్పుడు నిన్ననా
ఈ రోజు
ఈరోజా ఆ
మల్లా ముందు విట్ భరత్ గాన్ని తిట్టిన మజూలకూడ ఇట్ల చూస్తా మంజుల మధ్యలో వచ్చి చూస్తుంది ఒద్దూర అమ్మ నేన్ రాను రాను అని సైలెంట్ అయిపోయింది ఏంటి సుధ అంత కోపం అంటే అవును నాక్ కోపం ఎక్కువే ఇప్పుడు ఏంటి చెప్పు ఇప్పుడు ఏంటి చెప్పు ఇప్పుడు అన్నా నేను
హ్మ్
కిట్ కరిసిన వారిలో చుల్ల మీరి డేస్ లో వచ్చేది నువ్ రాలే ఈరోజు ఒకే ఒకే అందుకే తెల్దు నీకు ఆ చాలా గట్టి ఆర్చిన రోజు మొత్త తనకి బర్గా నచ్చినా ఇబ్బంగా నచ్చచా ఇం మ్యలాగా మధ్య వేసుకుంటే
ఆ అవును
నేను మ భరత్ గొడవ పడుతుంటే భరత్ గాడు వచ్చి మధ్యలో చెప్తున్నాడు వచ్చి క్యాస్ట్ గురించి ఇట్లా చెప్పిండు అని చెప్తే
ఆ
గట్టిగా నేను అర్చేసిన నా భారత్ గానిమీద మనది మనద మన మంది అరుచూ పక్కనోళ్ళ దగ్గర నీకేమ అంత నీక అంటే నేను
అవున్లే
అసరిగా సైలెంట్ అయి డు వాడు భరత్ మళ్ళీ మధ్యలో వచ్చి ఏదో మాట్లాడానికి ట్రై చేసి అమ్మో వొద్దులేమి మీరు మీరు మాట్లాడుకోండియంట
ఉ తెలిసిందేలే ఉంది ఎంతప్పుడు అట్లనే ఉంటది
ఇప్పుడు కాదు నాన్న నువ్వు ఒకటి తెచ్చుకొని చూపించిన తర్వాత నా కొడుకులునోరెత్తామని చెప్తా అప్పుడు హ్మ్ అందరా ఎంతని ఇప్పుడు డబ్బులు ఉందా వాని దగ్గర చేయ్ చేయ్ నేం చేస్తానుండు ఉకే
నాది అయిపోనే ఇదే లాస్ట్ కాల్ ఆ
నేం చేస్
మూడు అయిపోయినాయ్ చేసినా అయిపోయింది. ఆ సరే కట్ చేస్సున్నా, నీకే ఇది వంశీగాంది ఇది నీకే జేసినా నువ్వే జేయి నమ్ ఈ నెంబర్ కి జేయ్. మూడు మూడు మాట్లాడిన్నారా
మధ్యాహ్నం ఇందాకొకటి మాట్లాడినం అంతే సాయంత్రము
సాయంత్రము మళ్ళీ ఇంకా మూడు అయిపోయినాయ్. నీకు జేసేసిన మధ్యాహ్నానికి ముందు కూడా ఒకటి మాట్ అట్లేం లా డైరెక్ట్ చేసినా ఒకసారి
మ్మ్ సరే సరే ఆ ఓకే ఒకే హ సరే సరే ఆ